హలో
హాయ్ చెల్లి బాఉన్నావా
చెల్ ఆ బాగున్నా చెల్లి
ఏం చేస్తున్నారు
ఏం చేయలా ఈ పిల్లలతో ఏగడం పెద్ద యుద్ధంగా ఉందండి
అంతే అండి చిన్నప్పుడు మనల్ని మన అమ్మాయి వేగింది అదే కదా
మరీ ఏంది అబ్బో ఆ కాలంలో అమ్ ఆ అమ్మ వాళ్ళు పక్కన వాళ్ళు అటు పక్ ఎవరో ఒకరు బంధువులు చూసుకునే వాళ్ళు ఇప్పుడు ఎట్ట తెలుసా ఆ ఆ బాలిం ఇతనే అసలు పట్టించుకునే వాళ్ళే లేరు
హ్మ్
బిడ్డనన్నా ఎవరో ఒకరు అట్ట చూసుకుంటారు అంతేగాని మరీ ఎక్కువ సేపు కాదు ముదగారం చూస్తారు అంతేగాని అందా బిడ్డలికి ఇవ చేసేది గాని ఆ పనులు చేసి పెట్టేది గాని ఆ అమ్మకి పని చేసేది గాని ఎవరూ చేయడంలా దానివల్ల ద బల్లేె డ్రస్ అదే దాన్ని ఏమంటారు
హ్మ్ స్ట్రెస్ గా ఉందా
అవును
హ్మ్ అంతేలేండి అప్పుడు జనరేషన్ ఇప్పుడు రాదు
ఇప్పుడు చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నా ఒకొక్కసారి ఈ ఆలోచనలు వర్క్లు ఇంట్లో చేసుకోవాలి వాళ్ళు చేసుకోవాలి అబ్బ అబ్బా
ఆ
మీకు వాయిస్ ఏమన్నా వినపడుతోందా
వినిపిస్ స్తాంది మీ వాయిస్ కొద్ది రోజులు
వెనకాల మా పిల్లలు అరస్తా ఉండారు అంది వినపడతాన్నయ్ ఆ ఓకే ఓకే అదే మా బాబు ఒకడికే వండ హాఫ్ ఇయర్ ఒకడికి త్రీ ఇయర్స్ ఇద్దరి తో భలే యుద్ధం అవుతాంది నాకైతే
ఆహా ఇద్దరు అంటే ఇంకా అబ్బా ఇబ్బందే
ఆ ఈ పని చేసుకోవడం వల్ల పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నా టయానికి కి ఫుడ్డు పెట్టలేకపోతున్నా వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయలేకపోతే న్నా అరవడం వాళ్ని తిట్టడం కొట్టడం ఇదే చేస్తున్నాను గాని బిడ్డల తో సరిగ్గా ఉ లేకపోతున్నా
ఎంత కోపం వచ్చినా కొట్టకండి
ఇద్దరు కొట్టుకుంటారు నా ఈడ పనులు చేసుకోలేదంటే నాకు ఇంకా ఒక రెండు పనులు ఎక్స్ట్రా చేయ్పిస్తారు
మ్ అంటే చిన్న పిళ్ళోళ్లు వాళ్ళు తెల్దు పెద్దవాళ్ళే మిస్టేక్స్ చేస్తా ఉంటారు అంగ చిన్న పిల్లోల్లు వాళ్ళకి కేం తెలీదు మనం ఎట్టుంటామో వాళ్ళు అదే చూస్తా అదే చూస్తారు కాబట్టి బయటా ఎవరన్నా ఎదనా చేస్ అదే జేస్ తుంటారు కొంచెం వాటికి జాగ్రత్తగా చూసుకోండి అంతే
అదే దాని వల్ల నాకు కొంచెం ఇబ్బందిగా ఔద్ది అంతే
మ్ అది చూసుకోని చేసుకోండి కా వాటి పెద్ద ఉం ఇంకా తినలేదండి తినాలి
మ్మ్ సరే సరే నేను తిన్నా ఇప్పుడే టిఫన్ తిన్న ఇడ్లి నేన ఏం చెయ్యలా ఇవా లా ఆ మధ్యాహ్నం చెప్పాను కదా ఇందాక
ఆహా
కర్డ్ రైస్ ఇప్పుడొచ్చి టిఫన్ తెచ్చినాడు మా ఆయన తిన్న వాడు మా పెద్దోడికి తినిపిస్ స్తా ఉండాడు
అవునా ఇంతే ప్లాన్ చేసుకోండి కొంచెం
అవును మీరు మీ ఊర్లో జాతర జరిగింది కదా పొంగలు పెట్టినారా
లేదండి ఇంకా లేదు అంటే ఐదు వారాల్లో ప్పుడైనా చేసుకో చ్చు జాత్ర ఆ రోజు ఫుల్ ర టువల్ల మేమ్
ఇప్పుడెప్పుడు పెడతారు
ఇప్పుడు ఇంకా సండేస్ అలా పెడతామండి
ఊహూ ఓకే ఓకే
సండే పెట్టాలి
సండే పొంగల్ పెడత
ఆ అవును సండే పొంగల్ పెడతం
అయితే అంబల్లు ఎప్పుడు పోస్తారు
మేము ఆ రోజే పోస్తామండి మార్నింగ్ ముందు రోజు అంతా కలిపి పెట్టుకొని
అదే అదే పొద్దున సల్లగా ఉండాలి వేడిగా ఉండకూడదు
ఆ అవునవును అందుకే ముందు రోజే అంతా రెడీ చేసుకొని
పెట్టుకుంటాము పొంగలి అదే పొంగలి కే అన్ని రెడీ చేసుకొని దేవుడికి దీపము పిండి పిండి దీపము
ఆ
అనే రెడ్ రెడీ చేసుకొని తీసుకెళ్ళి అక్కడ పొంగలి పెట్టేసి ము కొని
హ్మ్
వస్తాము ఇంటికి ఇంక ఇంటికి వచ్చినాక చికెన్ ఇంకా కోడి
హ్మ్
అయినాక చికెన్ చేసుకొని అంబిలి చికెన్ తిన్ తింటామండి
ఊహూ
జాతర ఆ రోజు జాతర రోజు ఫుల్ రష్ వల్ల పోలేకపోయిన అని
నేను కూడా విన్నానండి టీవీలో ఇన్స్టాలో జూసిన తిరుపతి అమ్మవారు గంగమ్మ జాతర
చాలా బావుంటుంది
మ్ మ్
మ్ అమ్మవారు ఆ అసలు ఎందుకు ఇలా వేషాలంతా ఏసి ఎందుకు జాతర చేస్తారు ఆ స్టోరీ ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తా రోజుకు ఒక వేషముం టుంది
అవును
చిన్న పిల్లవాళ్లు నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ వేసుకెళ్తారు
ఓకే
ఆ అందరూ వేపాకులన్నీ తీస్కెళ్ళి
మ్
ఆ వేషం ఒక్కొక్క రోజు, ఒక్కొక్క వేషం ఏసుకొని బావుంటుందా ఆ వారం అంతా కళగా ఉంటుంది. ఇంకా జాతర రోజు ఇం కా బావుంటుంది. పొద్దునంతదరూ హడావిడిగా ఉంటారు, పొంగల్ పెట్టే హడావిడిలో చాలా చాలా మందొస్ సలు ఫుల్ రష్ ఉంటుంది. పోలీస్ మన తి ఆ ఆ ఊ మా ఊరు పోలీసులంతా అక్కడే ఉంటారు. ఆ రోజు మ్ దర్శనానికయి అస్సలెళ్ళలేము
ఓకే
ఈసారి అయితే నేను మా క్క చాలా ఇబ్బంది పడ్ డాము దర్శనం చేసుకోవడానికి
ఓకే ఏమైంది, జనాలెక్కువున్నారా.
జానాలు ఎక్కువ ఉన్నారు. ఇంకా మేము పొర్లు దాండాలు పెట్టాం అన్నమా
ఆహా
ఆ అది మంచిదంట పెడితే, మా అక్క చెప్పింది. ఆ మా ఇంటి నుంచి గుడి దగ్గర వరకు పొర్లు దాండాలంటే, మనం ఒక టెంకాయ తీసుకొని ఆ టెంకాయని మ ఉన్న చోట్ నుంచి తొయ్యాలన్నమాట జరు కుంటా వెళ్తే
ఊహూ దొర్లిలిచా
దొర్లిచ్చాలి అలా
దొర్లించి ఆ ఆ
ఆ అది ఎక్కడ నిలుస్ వస్తుందో ఆడ పొర్లు దండం పెట్టాలి. దండం పెట్టాలి అలా ఇంటికానుంచి చే తీసుకెళ్ళామండి
ఉహు పోనండి పెద్ద మొక్కే మొక్కి ఉండారు.
అవునండి
హ్మ్మ్ ఓకే
అంతా చేసుకోని వెళ్ళిన తర్వాత లాస్ట్లో అమ్మవారు దగ్గర కర్పూరం ముట్టించి టెం కాయ కొట్టి ఇంకా దస్ కట్నం చేసుకుందామని ఆశగా వెళ్ళాము కానీ ఫోర్ వరకు అన్నారు మేము అక్కడ వన్ థర్టీ వన్ థ టీ కున్నామో తిర్ణాలకి
హ్మ్
అందుకు ఇంకా ఫోర్ అంటే లేట్ అయిపోతుంది ఇంకా పొర్లి దండాలు చేసి వచ్చాం కదా
ఆ
అలా కొంచెం ఫీల్ అవుతా ఉంటే అప్పుడే అందరూ గేట్ ఒకటి ఉనింది ఆ గేట్ దాటి కొన్ని దూకి వెళ్తా ఉన్నారు ఇంక నేను మా అక్క మా అక్క చెప్పి మా అక్కతో పాటు నేను వెళ్ళి ఆ గేట్ దాటుకొని పోయి చాలాసేపు నిలబడ్ ద్దాము
హా హా సాహసాలంతా చేసినారన్నమాట
అవునండి అంటే అమ్మవారిని చూడాలి అనే ఏదితో
ఓకే
వెళ్ళాము
మ్మ్
టే చాలా సేపు నిల్చుకున్నాము అమ్మవారికి అభిషేకం అం త చేస్తా అన్నారు
మ్మ్
లాస్ట్ మూమెంట్ లో చూడలేకపోయినామండి లాస్ట్ మూమెంట్ టైంలో వా కర్టన ఏసారు ఇంక చేసేదేం లేక అమ్మవారి పసుపు తీసుకొని అభిషేకం చేసిన పాలు తీసుకొని దానిక్కూడా అందరూ పోటీ పడ్డారు
మ్
నేను మా తేట్టు తీసుకొనెళ్ళి ఇంటికెళ్ళిపోయానండి ఇంకా ఆ రోజు సాయంత్రం రాలేకపోయినాం మామూలుగా అయితే సాయంత్రం వస్తే సూపర్గా ఉంటుంది
ఆ
అందరూ మా ఊర్లోని అబ్బాయిలంతా అమ్మాయిల వేషం వేసుకుంటారు అది ఒక ముఖ్ కొంచెం లాగనమాట కొంతమందయ్ తే సరదాగేసుకుంటారు కొంతమంది మొక్కుకుంటారు దేవుళ్లు వేషం కూడా వేసుకొస్తారు ఈ జాతర లో
మ్ అవునండి చూసిన ఇన్స్టాలో చూసిన నే కూడా ఆ అమ్మాయిలంతా అమ్మవారు వేషాలేసుకుంటూ ఆ రకరకాలుగా బా ఇకా చూసాను నేను కూడా చూసిన ఈసారి బాగా చేసినార అన్నట్టుంది
ప్రతిసారి బా చేస్తారండి మాకు ఈవనింగ్ దా జా ఇంత రోజు ఈవినింగ్ సూపర్ గా ఉంటుంది ఎందుకంటే వీళ్లంతా అమ్మాయి వేష వేసుకచ్చి చాలా బాగా రెడీ అయ్యేసొస్ స్తారు అసలు మనం మా అమ్మాయిలం మనమే అం రెడి ఆవము మ పసుకో వాళ్ళ వాళ్ళ అంద బాగా రెడీ అయేసి వస్తారండి చాలా బావుంటుంది సార్ ఇ దావ్వదండి కిన్నెలు చేస్త చాలా మంది వస్త వస్తారు కాబట్టి యవుర్ని చూడలో అర్థం కాదు అందరి ఉంట అలా సరదగ ఆ వస్తువులున్నీ ఉంటాయి మనకు సంబంధించిన గాజులు కమ్మలు గోరింటాకు
హ్మ్
ఇట్ల చిన్నపిల్లలకి బొమ్మలు
మ్మ్
అవన్నీ బాగా సరదాగ ఉంటాయి అండి ఆ రోజం త్త
మ్మ్
అప్పుడు యాక్చువల్ గా అప్పుడు ఎండాకాలం కానీ ఆ జాతర రోజులు మాత్రం చల్లగ ఉంటుంది
మ్మ్
సాయంత్రం పూట
మ్మ్
బావుంటుందండి
ఒకే
మీరు ఎప్పుడైనా రండి
వస్తా అండి తప్పకుండా వస్త ఈసారి మాగుడ చూడాలనివుంది ఇన్స్టాలో చూసినాను అప్పటి నుంచి నాకు గుడ
అవునండి బాగుంటుంది చాలా ముందు చారు బయటూరు నుంచి చూడ్డానికి
మ్మ్ సరే అండి నాక్ నిద్ర వస్తుంది వస్తాండి రేప్ జేస్తను